అ
హలో
హల్
హలో
హలో
హలో గుడ్ ఈవెనింగ్ మేడం గారు బాన్నారా
ఆ బాన్నా
హలో
మండె మీరు
వినబడు వినబడుతుందా
న్నారా బాన్నమండి
ఆ బాన్నాం వినబడుతుందా వాయిసు ఆ వినబడుతుంది ఏం చేస్తున్నావ్
ఆ వినిపిస్తుంది వినిపిస్తుందా
ఆ వినబడుతుంది
ఏం చేస్తున్నారండి బాన్రా
ఆ బాన్నా ఏం లేదండి కలిగానే కూర్చొని ఉన్నా ఆ బావున్నం కాలిగా కూర్చున్నాం వంట చేయాలండిగ ఇంకా వంట కాలేదండి తినడం ఎక్కడిది తినలే అండి ఇంకా వంట చేయాలి వంట చేయలే ఇంకా
అవునా డైలీ ఏ టైమ్ వరకు తింటారండి మీరు
నైన్ థర్టీ ఎయిటు లాస్ట్ నైన్ థర్ ర్టి వరకు తింటామండి మీరు ఎప్పుడు తింటారు
అవునండి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు తింటామండి మేము
అవున్
ఇంట్లో అయితే సెవెన్ థర్టీ వరకే తినేస్తామండి
టెన్ ఎందుకు అండి మరి హాస్టలో ఉన్నారా
ఆ ఇంట్లో అయితే సెవెన్ థర్టీ వరకు తింటాం అండి హాస్టల్లో కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు
హాస్టల్లో కూడా అదే టైం కొంచం ఎయిట్ పెడితే ఎయిటుకే తినాలి
ఆ కానీ మాకు అవి ఇవి తిని బ్రెడ్ అది ఇది తినేసి మాకు ఆకలి కాదండి అంతా
అదే పెట్టే భోజనం తినకండి బయటి వస్తువులు అన్ని కొనుక్కొని తినండి
లేదండి బ్రెడ్ జాము ఈవినింగ్ తింటా సిక్స్కి మళ్ళీ ఆ కలి అవ్వదు ఇగ ఎయిట్ థర్టీకి అట్లా ఎళ్ళి ఎయిట్కి లేదంటే ఎయిట్ థర్టీకి ఎళ్ళి తింటామండి
ఎందుకు మరి బ్రెడ్ జామ్ తినాల అది ఏమన్నా
ఇక ఈవెనింగా ఆకలి అయితది కదండి ఈవినింగ్ ఆకలి అయితే ఇగ ఏం తిందాం అనేసి బ్రెడ్ జామున్ లేదంటే ఛాయ్లో బ్రెడ్ తింటామండి
అప్పుడు తింటే ఆకలి కాదండి చాయ్ బ్రెడ్ అసలు తినకండి ఇక వేరేవి ఏమన్న తిన అ ఇవన్ని చాయ్ బ్రెడ్ తింటే అదంతా పేగులకు బట్టి ఆకలి కానివ్వదు హలో టి ఫుడ్ ఏదన్నా ఫ్రూట్స్ గానీ ఇంక ఏమైనా అలాంటి తినండి జ్యూస్ గాని ఎట్లుంది మీ దగ్గర వాతావరణం బాందా
ఆమ్ బాగుంది
వర్షాలు పడుతున్నాయా మీ దగ్గర
ఆ బాగుడు పో ఎండ లేకుండా గాని
ఉమ్ ఎన్ని గంటలకు వెళ్తారు కాలేజీకి ఎన్ని గంటలకు వస్తారు కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్తారండి
మీకాడ పడున్నాయండి వర్షాలు వెళ్తామండి లేచి రెడీ అయ్యి నైన్ థర్ టి చివరికి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీ వరకి కాలేజీలో ఉంటామండి
కాలేజ్ టెన్ థర్టీ కా కాలేజ్ స్టార్ట్ ఎన్ని గంటలకు
కాలేజ్ టెన్ ట్వంటీకిి స్టార్ట్ అం కాలేజ్ టెన్టీకి స్టార్ట్ అండి కానీ మేము టెన్ థర్టీకి వెళ్తాం క్లాసెస్ ఏమో లెవెన్ కి స్టార్ట్
హహ మళ్ళీ రిటర్న్ ఫోరా ఫైయ్య
ఎవరు రారండి అందుకే క్లాసెస్ సెవెన్ స్టార్ట్ చేస్తారు అ ఇవాళ ఎగ్జామ్
అవునా మళ్ళీ రిటర్న్ ఎన్ని గంట్లకు
ఉండేయండి మా చేేష్నం లేదంటే ఫోర్ ఫై రిటర్న్ పంపిస్తే ఆ దాన్ని బట్టి హాస్టల్ కి వ చ్చడు ఉంటదండి ఇగ త్రీకి పంపిస్తే ఫోర్ ఫోర్ థర్ ట్టి వరక్
హాస్టల్ దగ్గరేనా
కోస్తాం థర్టీ సిక్స్ వరకు వస్తాం సిక్స్ థర్టీ వరకు
దూరమే ఉందా
ఆ దూరం అడి సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరం
దగ్గర చూస్
బై బస్సు వెళ్ళాలి బై బస్ వెళ్ళి బస్సు రవాలి బస్ టైమ్ టైం ఉండయండి చూసుకుల్ ఇగ వెళ్ళాలి మనకి వాళ్ళు ఎప్పుడు బస్సెస్ ఎప్పుడు వస్తే అప్పుడు రావడం తమీ
అసలే ఫ్రీ బస్సులు పెట్టిల్లు ఫుల్లు జనాలు ఉంటారు ఫ్రీ బస్ ఉంది జనాలు బాగుంటారు ఇలా వెల్తుండ్రో ఇలా వాస్తుతుండ్రు
అవును ఫ్రీ బస్ కాబట్టి అవును ఫ్రీ బస్సుగా పబ్లిక్ బాగుంటరు
అందరం బాగున్నామండి పాప హాస్టల్కి వెళ్ళింది బాబు ఇక్కన్నే ఇంటర్ అయిపోఇంది
అ అవునా
ఎన్ని రోజులు అయితుంది మీరు హస్టల్ కి వెళ్ళి
ఇంకా నెం
వాయిస్ బ్రేక్ అవుతుందండి హలో హలో వాయిస్ బ్రేక్ అవుతుందండి వినబడుతుందా హలో హలో హలో హలో హలో వినబడుతుందా అండి మీ వాయిసు వినబడడం లేదు దగ్గర సిగ్నల్ లేనట్టున్నాయాండి హలో హలో హలో హలో హలో హలో హలో ఉ హలో హలో ఏమన్న హలో
హలో వినిపిస్తుందా అండి వాయిస్
ఆ వినబడుతుంది ఇప్పుటిదక వినబాడలేద అండి వాయిస్
ఆ వినిపయలేదండి ఇప్పటి వరకు
అవున సిగ్నల్లు లేవా మరి అక్కడ
సిగ్నల్ ఉందండి. వైఫై ఉంది నా నెట్ ఉంది. కానీ ఏ మీ వాయిస్ రాలేదు ఇంక మీ మీ కడ లేనట్టుంది. బ
ఇక్కడ ఉందండి. నేను ఇంట్లోనే ఉన్నా అయితే వెళ్ళలేను సిగ్నల్ ఉంటాయాండి. ఇక్కడ
ఏం చేస్తూ ఉంటారే మరి రోజు మీరు
రోజు ఈ రోజు పల్స్ పొలియో డ్యూటీ చేసామండి టూ డేస్ నిన్న ఈ రోజు
అవున అండి
పల్స్ పోలియే అంటే ఐడియా ఉందా అండి
తెలువదా
ఆహా పోలియో
ఆ పోలియో డ్రాప్స్ ఎత్తరు చిన్న పిల్లలకు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఆ పోలియో డ్రాప్స్ ఎత్తారు మీ దగ్గర చిన్న పిల్లలకి ఎప్పుడు వేయరా వేయడానికి ఏపీయడానికి ఎవరు లేరా
ఆ ఎల్లి నాటి మళ్ళీ చిన్నప్పుడు కదా అంత గుర్తులేదు పోలియో డ్రాప్స్ ఏపీచ్చినారు
ఆ మీకు కాదండి మీ చుట్టాలల్ల
ఆహా తెలీయాదండి ఇగా నేను ఎవ్వరి దగ్గరికి ఎక్కువ వెళ్ళను ఇంట్లనే ఉంటా నేను చుట్టాలవ్వాలింటికేల్లినా అండి
అంటే మీ చుట్టాలల్ల చిన్న పిల్లలలకు ఎప్పుడు వేయన్నా చూడ లేరా
ఇక దగ్గర ఉన్న వాళ్ళకి మొన్న మొన్ననే పెళ్ళిళ్ళు అయినాయి అండి. అందరు ప్రెగ్నెంట్ తోనే ఉన్నారు. ఇంకా పిల్లలు బుట్ట లేదు
అవునా ఈసారి మళ్ళీ ఆ పల్స్ పోలియో వచ్చినప్పుడు చూడండి రెండు చూక్కలు వేస్తారు పిల్లలకు
అంటే ఇయర్లీ వన్స్ వస్తాయా అండి. లేదంటే పుట్టినంకే ఏస్తారా డైరెక్ట్
మామూలుగా పుట్టినప్పుడు వేసి చేసినప్పుడు కాకపోతే వన్ ఇయర్కు ఒకసారి వస్తది క్యాంప్ పెడతారు పిల్లల ఈ పోలియో రాకుండా ఉండడానికి
అవునం
ఉ
ఇంకా ఇవాల మీ రోజు ఎలా ఉండేయండి మరి
మా దగ్గర ఉరుముతంద చెప్పండి
మీ రోజు ఎలా ఉండనండి మరి ఇవాళ
బాగా అలసటగా ఉందండి ఇంటి ఇంటికి తిరిగి ఏసుకున్నారా లేదా చుక్కలు అడిగి అడిగి అడిగి తిరిగి తిరిగి తిరిగి అలసిపోయినామండి ఎండలా
ఆ అవునండి
అవునండి బాగా అంటే బాగా ఈరోజు అలసిపోయాము
అవునా
ఉ
మీరు రోజు తిరగడమే ఉంటదా అండి లేదంటే మీకు లీవ్స్ అని లేేదం
అట్లెం లేదు రోజు తిరగడం అనేది ఏమి ఉండదు కాకపోతే ఈ పల్సుపులియ డ్యూటీ వేయించుకున్నాం కదా అందు గురించ అన్ని తిరగడం చేయడం డ్యూటీ అంతే
అవునా మంచిగా అనిపిస్తాదా అండి మరి అలా మాట్లాడడం తిరగడం
అలసట అనిపిస్తది కాని ఆ పిల్లల గురించి సేవ భావం
అవునండి చిన్న పిల్లలు కదండి
ఆ చిన్న పిల్లలు జీరో నుంచి ఫైవ్ ఏ ఐదు సంవత్సరాల పిల్లల
ఆ ఐదు సంవత్సరాలులోపే వేపించుకోవాలా అండి మరి పోలియో చుక్కలు
ఆ ఐదు సంవత్సరాల లోపు కూడా ఎయి తీయర్స్ నేనైతే జీరో టు ఫైవ్ ఇయర్స్
ఉ
ఏం జెస్తున్న
ఏం లేదండి వాతావరణం కొంచెం చల్లగా అయింది ఇప్పుడే పైనికి వచ్చిత్త
ఏవుతుందా చల్లగా ఆడుతూ అ
ఇంత ఇప్పటి దాకా ఉడక ఉడక ఉబ్బరిస్తుండే ఇప్పుడు కొం చల్ల బడండి
కాలేజీలో ఎట్లా ఫ్యాన్స్ ఉంటాయా అండి మరి మీకు
ఆ ఫ్యాన్స్ ఉంటాయి కాని ఘోరంగుబ్బరి ఇస్తదండి హాప్ కాలేజ్లో వర్షం పడ్డప్పుడు ఏమి అనిపియదండి వర్షం లేనప్పుడే బాగా గుబ్బరిస్త
కాలేజీలల్లా కూడా ఏసీలు పెట్టాలని ఉంటే బాగుండు కద అంది పిల్లలు అట్లా అయిపోతుండవు ఒకప్పుడు ఎట్ల ఎట్లా కింద చదువుకొని ఎట్లనా ఉండేటోళ్ళు ఇప్పటోలు అతి కష్టం అయిపోతాంది గడుపుకు కరంటి కరెంటే లేకపోతే ఉండలేకపోతుండ్రు
అవునండి గాలి లేకపోతే అస్సలు ఉండలేము
ఊహు
నిద్ర కూడ పట్టదండి
అట్ల అయిపోతన్నాం మీ ఆ మనుషులం మనం
సరే అండి నెక్స్ట్ కాల్లో కలు
ఓకే అండి.